హలో మీతో ఇలా మాట్లాడటం చ సంతోషంగా ఉంది
నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడా మీతో మాట్లాడుతున్నందుకు
మనము ఉద్యోగాలు ఇంకా చదువు గురించి మాట్లాడుకుందాము
ఆ మాట్లాడుకుందాం
హ నీ గురు
ఆ
నా మామూలుగానే మాట్లాడుతున్నాలుగా ఇషాన్నా చ చ చ ంటి అదే చేస్తున్నారు అ
నాకు ఇష్టమైన చదువు అంటే సాంఘిక శాస్త్రం మరియు ఆంగ్లం
ఇష్టా మ చ
ఆఓ
దానికి సంబంధించి ఉన్న ఉద్యోగాలు ంటాయి
దానికి సంబంధించిన ఉద్యోగాలు అంటే ఇంగ్లీష్ పాఠ్యాంశకురాలుుగా ఉద్యోగం ఉ ఉంటుంది లేకపోతే సాంఘిక శాస్త్రం నుంచి చూస్తే
దేశంలోని చాలా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అందులో ఉంటాయి మరి మీకు ఎలాంటి సబ్జెక్టులు అంటే ఇష్టం
పెద్దగా చదువు ఇష్టం ఉండదు కానీ ఏదో చదువాల ఏ చదువుతు అందరితో
అది నేను నమ్మను అని అనుకుంటున్నాను
ఇది ఇష్టముో అది ఇష్టం లేదని కాదు కూర్చుని చదువుతున్నప్పుడు ఏ యితే ఇంకా చదవాలి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందిో ఒక మంచి రీతిలో వెళ్తుందో అది చదువుతాను ఏదో కాసేపు బట్టి పట్టలి పరీక్ష రాసిస్తాంట ఆ ఏది ఉండదు ఎక్కువగా అంటే వాల్యూస్ కి ఇట్ డు ఇంగ్లీషు ఇలాంటివి ఇష్టం సైన్ంటిఫక్ పోదున్నా పన్న ఆ అంటంటే ఆ ఇక్కడంటే అటువంటి చదువు ఉండదు కానీ వేరే దేశాల్లో చూసుకుంటే పిల్లలకి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి అనేది కూడా ఒక చదువు ఉంటుంది అలాంటివింటేనా బాగా ఆశక్తి అలాంటి చదువులు ఇంకా ఇంగ్లీషు ఎందుకో తెలీదు పెద్దగా దాని లోపల ఉన్న జ్ఞానం ఆ ఇంకా ఉంటాయి కదా అవేవి లోపలివి తెలీదు బయటికి అయితే బానే మాట్లాడేస్తాను
అవును మీరు బాగానే మాట్లాడతారు
ధన్యవాదములు మీరు చేయాలనుకుంటున్న ఉద్యోగం ఏదైనా అంటే ఆ ఉద్యోగం అయితే బాగుంటుంది నేను హ్యాపీగ ఫీల్ అవుతా ఉంట పెద్దగా స్ట్రెస్సుండదు
అలాంటి ఉద్యోగాలు నాకు ఏమి అనిపించవు ఎందుకంటే ప్రతి ఉద్యోగంలోనూ అందరితో ఎవరో ఒకరితో చల్లిగా చాలా మందితో సంభాషణలు జరపాలి కాబట్టి నాకు ఏ ఉద్యోగాలు నచ్చవు
మీరైతే ఉద్యోగం చేయాలనుకోవట్లేదా
చెయాలి కానీ నచ్చవు ఏ ఉద్యోగం స్పెసిఫిక్ గా
ఏది అనేది ఒక
క్లారిటీ లేదు
అ
మన యువతకు ఇదే సమస్య
అవును మనం చాలా చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నాము మీ గురించి ఏమో తెలీదు కానీ నేను చాలా కన్ఫ్యూజన్లోనే ఉన్నా
ఏదో పక్కన వాళ్ళని చూస్తే వాళ్ళు ఏదో చేస్తున్నారు మనం చేయట్లేదు అనుకుంటాము పక్కన చేసే వ్యక్తి కూడా అంతే రకమైన ఆలోచనతోనే ఉంటారు అధితెలీదు మనకి
మరి మీకు ఇష్టమైన ఉద్యోగం అంటే
ఉద్యోగం ఏదనా అంటే ఎవరిం కింత అంటే నాకంటూ వచ్చిన ఏదైనా ఒక కళ నుంచి స్కిల్ నుంచి చేయాలనుకుంటు హలో ఎవరి కింద ఉండాలనుకోవట్లేదు ఇండిపెండెంట్ గా ఉండటానికి ఒక ఉద్యోగం అయితే కావాలి కొంచెం ఏది చేస్తే నేను ఆనందంగా ఫీల్ అవుతాను అనేది నాకు ఇంకా తెలిట్లేదు అది తెలుసుకుంటే బాగుంటుంది అదే తెలియట్లేదు అదెలా తెలియాలి తెలుసుకోవాలో మీకేమేనా అదేమైనా తెలుసా లేదా ఏంటండి
హాలలో చిత్రత చెప్పల్ట్ గు
చిన్నప్పుడంటే టీచరు డాక్టరు అని చాలా సులువుగా చెప్పేసేవాళ్ళం కానీ ఇప్పుడు మనం టీచరు తీసుకుందాము అంటే మనకి తెలుసు మనం మన ఉపాధ్యాయుల్ని ఎలా చూస్తున్నాం అనేది
ఉ
మనల్ని మనం అలా చూసుకోవాలనుకోవాలి డాక్టర్ చదువు చదివేస్తోముత బుర్రా ఉందని కూడా అనుకోవట్లేదు మనకంటూ ఇంత పెద్ద ప్రపంచంలో ఒక చిన్న ఉద్యోగం ఏదో ఒకటి ఉంటుంది కదా మనకి తగినట్టు అన్న ఒక ఏదో ఆలోచనతో ఉండిపోతుంది
మీ మాటలు భలే ఉంటాయి తెలుసా మీకు అది
మధ్యలో ఒక ధన్యవాదాలు ఒక సంక్షేజం ఏంటంటే ఆ కరోనా ఈ వార్ష బతుకుతామో లేదో అన్న ఒక క్లారిటీ లేనప్పుడు ఎందుకు కష్టపడ్డం అనిపిస్తుంది ఎందుకు ఇష్టపడి చదవాలి ఏను కానీ నేను చాలా విషయాల గురించి ఆలోచించి తెలుసుకున్న తర్వాతె ఖచ్చితంగా ఇప్పుడు ఉండే జనాలకి వాళ్ళ అలవాట్లకి వాళ్ళ బుద్ధులకి ఈ యుగం తొందరలోనే అంతరిస్తుంది అది ఎంత తొందరగా అంటే మనకి ఇంకొక ఇరవై సంవత్సరాలు కాబట్టి ఆ ఇరవై సంవత్సరాలు బతకడానికి మనము తగినంత డబ్బులు సంపాదించి ఆహ్లాదకరంగా జీవించా అంటే మనకి కచ్చితంగా లాంగ్ టర్మ్ కాదు షార్ట్ టర్మ్ లో పైసె వచ్చేయాలి అది ఎక్కువగా రావాలి హైపే ఉండే ఉద్యోగాలు చేసుకోవాలి అంటే కుదైతే మా తట్టీకి రిటర్న్ తీసుకొని తిరిగేసి అంత సంపాదించాలి అంత సంపాదించాలంటే మ్ చెప్పండి
పర్లేదు మీరు మీరు మీరు చెప్పేసేయండి ఆ తర్వాత నేను చెప్
సంపాదించాలంటే మనకి చాలా స్కిల్ ఉండాలి ఉండాలంటే మనకి ఓపిక డి సి ఇన్ఫర్మషన్ టైమ్ ఉన్నవి మనం సదుపాయాలని ఉపయోగించుకోవట్లేదు అంతే మీరు చెప్పండి
మీకు ఒకటి తెలుసా నేను మ్ నా బీటెక్ సెకండ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ పర్యావరణాన్ని గురించి చాలా అంటే చాలా బాధపడేదాన్ని చాలా అంటే నా అది ఆ మనం మన మల్లగా తెలుసుకున్నాను నేను ఒకటే
హ హ నాతో బాగున్నాలని ఉంటారని
ప్రశాంతంగా ఉన్నాను అవును ఆ తర్వాత ఏం జరిగినా మన మంచి
ఆ చెడు చెరినా పర్లేదు మంచి జరిినా పర్లేదు చివరికి మనం పో ఏది భూమి లోకలకి అని అప్పటి నుంచి ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా ఏ
ఆలోచన లేకుండా అతి ఆలోచన లేకుండా ఉన్నా
అవును ఖచ్చితంగా మనము తెలిసే తెలుగు భూమికి చాలాను చేస్తున్నాము మనం వాడే వస్తువుల వల్ల ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ వల్ల ప్రకృతికి సంబంధించిన వాటిని చాలా వరకు నాశ నాశనం చేస్తున్నాము మన అవసరాల కోసం అదే జనతా గ్యారేజ్ సినిమాలో చెప్పినట్టు అన్ని తిరిగిచ్చేస్తుది భూమి అని ఉంటుంది కదా ఒక డైలాగ్ అది అలానే అంటే మనము పర్మనెంట్గా ఉండడానికి రాలేదు ఇక్కడికి
ఇది పైగా మనకరి సతే కాదు కాదు మిగతా జంతువులు కూడా ఇందులో
య చూసుకుంటే ఇప్పుడు మనం పట్టణ ప్రదేశంలో కాకులేనిదని గమనించారు
ఎక్కువగా లేవు అవును
ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ ఫోన్స్ వాడుతారు వైఫై రేడియేషన్ వలన వాళ్ల చూసుకుంటే పెద్ద పెద్ద పక్షులుండేవి ఎక్కడ కూడా పక్షులు కనిపించడి మీరు కొండలోకి లోక కట్టంత తప్ప అదే మా ఇంంటికి రండి పొద్దున్నే లేస్తే కాకి అరుపులే నేను నిజంగా కాటిని ఈ శోధను అనిపిస్తుంది మలా ఇపు హ హ ఆ చిన్నప్పుడు ఇంటి నుంచి చూస్తే ఇంటి ముందు వాళ్ళ గోడ్ లో ఉండేవి చాలా పిచ్చుకలు వాళ్ళక్కడ వాటి కోసం ఫుడ్ పెడితే వచ్చి తినేవండి
మా ఇంట్లో తెలుసా మేము అన్నం తింటుంటే మా గిన్నెల ముందుకు వచ్చి చూస్తాయి లేదు
ఇంట్కి మా తల మీద వచ్చి వాళ్తాయి అంటే తల మీీద కూర్చోకని తలమీద నుంచి వెళ్ళి వాళ్ళు
మీకు ఆ పక్షులకి చాలా మంచి అనుబంధం ఉ
చాలా మంచిరు అనుబంధం ఉంది మమ్మల్ని చాలా నమ్ముతున్నట్టున్నాయి అవి మే మేము ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదుము అవి చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు చాలా పిల్లల్ని కూడా పెట్టాయి
వాటి జాతినివి పెంచుకుంటున్నారు
అవునవును మేము వాటి కుటుంబంలో ఒక పాటయి నటున్నాము అందుకే వా అభిమామ్మలు చాలా నమ్ముతున్నాయి
నమ్మకాలు ఎం చేసుకోకుండా ఉండడంతో మనం వర్తించే లాంతుది
అని నిజమే మన బాధ్యత అది
పల్లెల్లో చూసుకుంటే మన పెద్దవాళ్ళు తినడానికి ముందు ఒక ముఠ తీచి పక్కన పెడతారు అంటే పెద్దలకన్నట్టు కాకులొచ్చి తినాలని ఇక్కడ ఊర్ల్లో చూసుకుంటే అలాంటి ఆచారాలు లేవు. పక్షులుళ
అవును సరే అండి బాగుడి
బాయండి